హలో
బాగున్నావా ఏం చేస్తున్నావ్ వినిపిస్తుంది వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీనే
తిన్నావా
తిన్నా
వాకింగ్ చేస్తున్నావా మీరు బయట ఇంటికి ఎప్పుడైనా వెళ్తారా వాకింగ్ చేయడానికి తిన్న తర్వాత
ఆ వెళ్తాం ఎప్పుడు బాగా హెవీగా తిన్నప్పుడు అట్లా జస్ట్ నార్మల్ అట్లా వాక్ చేయడానికి అట్లా వెళ్తాం
అహా మీ చుట్టుపక్కల ఏమన్నా షాప్స్ ఉంటాయా అది పల్లెటూరు కదా
షాప్స్ అంటే కొంచెం దూరం నడ్చి తెచ్చుకోవాలి ఏమన్నా అవసరమైనా ఉంట టే
నైట్టైం వెళ్తారా మీరు
ఆ టెన్ వరకు అలా ఉంది తర్వాత లేదు
ఏమేమి నేర్చ్చుకోవడానికి వెళ్తారు ఒకవేళ వెళ్తే ఓకే రెగ్యులర్గా అవుటింగ్కి వెళ్తారా మీరు
రెగ్యులర్ గా ఏం వెళ్లం ఎప్పుడో ఒకసారి ఏదైనా అవసరం ఉంటే ఫ్రెండ్స్ తో ఏమైన్నా ట్రిప్స్కి బయటికి వెళ్ళాలి అంటే అప్పుడు వెళ్తాం
అ కానీ మీ దగ్గర చాలా మంది అఔటింగ్ కి రెగ్యులర్గా వెళ్ళిపో వెళ్తూనే ఉంటరుంటంది కదా
అవును వెళ్తా వెళ్ళే వాళ్ళు వెళ్తనే ఉంటారు కానీ మేము ఎప్పుడు వెళ్ళాం
ఇంకా ఏం సంగతిలు ఆ
ఏంలే నథింగ్ మీరు ఎదైనా టిప్స్ క వెళ్తున్నారా
ట్రిప్స్ కి ఏమి ఇప్పటికైతే ఏమ అనుకోలేదు ఇక్కడ ఫ్రెండ్సే భద్రాచలం వస్తుంది రా అంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు రండి అని అన్నా వాళ్ళు ఎప్పుడుొస్తారో తెలియదు ఏప్రిల్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పట్లో వెళ్ళే స్కోప్ ఏం లేదు
అవును ఓకే ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఫీజ్ ఎంత చెప్పారు ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ కదా ఎగ్జామ్ అ ఎంత చెపిరు మీకు
మాకా
ఆ
మాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు
ఓకే మాకు కూడా సేమ్ ఎందుకో మరి అంత ఏదో డాక్యుమెంట్స్ అంట ఏదో అంట అంత ఫీజు ఎట్లా కట్టాలన ఏమో
నేను మా కాలేజీలో కూడా ఫీజులు బాగా తీసుకుంటున్నారు అ టెక్ ఫెస్ట్ ఉంది దానికి ఏం ఫీజ్ ఉండదు అనుకుంటా ఫైనల్ ఇయర్స్ కు
ఆ అవును ఉండదు ఏమి ఉండదు మనం అదే ఫైైన ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ జస్ట్ జస్ట్ లాగపోతారు కదా వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు మనం పోయి ఎంజాయ్ చేసాం అంతే
ఆ అదే అప్పు అలోరు కేను ఉండదేను ఉంది వెళ్ళాలను ఔటఫిట్ సెట్ చేసుకుంటున్నాం
చేసుకున్నా కొనుక్కున్నావా
వెస్ట్రన్ వేర్ కొనుక్కున్నాను ట్రెడిషనల్ డే కూడా ఉంటుంది ఒక రోజు ట్రెడిషనల్ డే ఒక రోజు వెస్ట్రన్ డే ఉంటుంది ఇక ట్రెడిషనల్ డే క అవుట్ఫిట్ ఏమిీ ఇంకా ఏం చూడలేదు
ఓకే మీ ఫ్రెండ్స్ ఉండగానైనా ట్రెడిషనల్ డే క తీసుకురమ్మ నా పైన
వాళ్ళు ఇస్తా అంటున్నారు కనీ రంటు వాళ్ళుది ఇస్తా అంటున్నారు కాని రెండు రోజులు పోవాలి ఎండకి ఇదిష్టటు పోయి ఫుటోలదు గట మాతుకే
మరి అదే కదా లైఫ్ టైమ్
లైఫ్ టైం మెమొరీ
లైఫ్ టైమ్ మెమొరీ ఉంటంది కదా అని
ఒక అమ్మాయి తెస్తా అన్నది అవుట్ ఫిట్ నేను డ్రెస్కి వస్తా ట్రెడిషనల్ డకి వెళ్దాం అన్నది
మరి వెళ్ళొచ్చుగాద
సరి చూద్దామని అన్న ఆలోచించాలి రెండు రోజులు ఎండకు తిరగాలుతుంటది
ఆ
ఎండలు బాగా వస్తున్నాయి ఎండాకాలం అమ్బ ఎ ఇరుగు వచ్చారు త పొతున్నా
ఇప్పుడు తగ్గిందా మరి టాబ్లెట్ వేసుకున్నావా
టాబ్లెట్ వేసుకున్న తగ్గింది
ఓకేనా
వాటర్ ఎక్కువ తాగాలంట
తాకుమారి
ఇంకేంటి సంగతులు నువ్వెలా ఉన్నావు ఎలా నడుస్తుంది కాలేజ్ లైఫ్ బాగుందా
ఓకే బా
ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ లో దగ్గర ట్రిప్స్కుంటుంద అంటే లాంగ్ డిస్టెన్స్ ఏమన్నా అట్లుంద
లాంగ్ డిస్టెన్స్ అంటే ఏం లేదు అరుణ ంచలం ఒకటే ఉంది మొన్న మా ఫ్రెండ్స్ అంటే అంటే ఫైవల్ ఇయర్స్ మొత్తం కలిపి ఒక ట్రిప్ అన్నారు ఏదో బగుంట చలియ ంత
పాండిచ్చేరి బాగు
ఆ మొత్తం అరకు అవంతా వేసి ట్రిప్ కానీ గ్రూప్ లో పెట్టిరు ఎవరు వసరు ఎవరు రావట్లేదు అని కానీ అంత బడ్జెట్ మన దగ్గర లేదు కదా
ఎంత పడుతది బడ్జెట్ ఓ పదివేలు దాకా
అంత బడ్జెట్ ఉంటే మీ కాలేజీ ఎందు చదువుతాం
అయితే ఈ జాబ్ చేసేటప్పుడు అటువంటి ట్రిప్స్ కి పోవడం బెటర్
అట్లానే అట్లనే రాను అని చెప్ పిన
మరి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారా
ఏమో తెలివదు ఇంకాది మరి వెళ్తుర ప్లాన్ చేసిర్రు మొన్న గ్రూప్ లో మస్తు ఒకటే మెసేజ్ లు ఒకళ తర్వాత ఒకళ ఫుల్ వేసిర్రు
ఆ
తెలివాలి ఇంకా
ఇంకా ఎప్పుడయిపోయద్ది అక్కడ మీకు
ఏప్రిల్ల్లో అయిపో ఏప్రిల్ ఎండింగ మే ఫస్ట్ లో అయితది అయిపోతది
హాస్టల్ మారాలి అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా
అవును చేంజ్ అవ్వాలి అయిపోయినాక అటు చూసుకొని జాబ్ వచ్చే దగ్గర జాయిన్ అవ్వాలి
ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఐటీ ట్రై చేయాలి
అవును చూసుకోవాలి ఏదో ఒకటి
న మయి ఇంకా మీ కాలేజ్ లో ఫెస్ట్ డ్రెస్సులు కొన్నా అవా
ఏడా కొనలేదు ట్రెడిషనల్ లేవు వెస్ట్ టాప్స్ బుక్ చేసినా మరి ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు ఇంకా ట్రెడిషనల్ లేదు మా ఫ్రెండ్స్ని ఎవరైనా అడగ తీసుకురమ్మని అడగాలి మరి ఏమైతుందో ఇంకా చూడాలి
ఇంకా
చెప్పాలి ఇప్పుడే తిన్నా తిని పడుకున్నాను నువ్వు కాల్ చేసినవ్ మాట్లాడుతున్న
మీ దగ్గర ఎట్లుంది ఫుడ్ ఓకేనా
ఫుడ్ యావరేజ్ ఉంది ఇప్పుడు ఆ పొయ కట్టెల పొయ్య మీద వండుతున్నారు ఒక టెన్ డేస్ అవుతుంది
అవును గ్యాస్లు లేవంటా కదా ఎప్పుడొస్తాయంట మరి వార్ ఇంకా అయిపోలేదా
వార్ ఈ రోజు అయిపోయిందని ప్రకటించారు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలవదు మనకి
ఆఓ ఆ అ రిలీజ్ చేసేంత వరకు కట్టల మీదనేనా వండేది
ఆ అంతే ఇంకా వీళ్ళు డబ్బులు మిగిల్చుకోవాలని అది గ్యాస్లు వచ్చిన కూడదు కొంత కట్టెల పొయ్యి మీద వన్డే రకాలు ఇక్కడ బిజినెస్ అట్లుంటది
మస్తు మస్తు తెలివి యూజ్ చేశారు
వాళ తెలివితే ల త ఈ బిజినెస్ ప్రాఫిట్స్ పెంచుకోవాలని చూస్తారు ఎవరైనా అలానే చూస్తార అనుకోగాని అది వాళ్ళకు కూడా ఇబ్బంది ఆ పొయ్యి మీద వండటం చెయ్యటం
అవును కానీ కట్టెలు ఫ్రీ గదా గ్యాస్ అం ఇప్పుడు బయట నార్మల్గా ఏమంటు నార్మల్ గ్యాస్ కంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ టైంలో కొనాలంటే కాస్ట్ ఎక్కువదా
అవున
అదే కట్టెలైతే ఫ్రీ గాబట్టి కట్టెల మీద వండుతున్నా
ఉమ్
మ్మ్ ఎప్పుడొస్తదో ఆ గ్యాస్ తీయమ మరింక
ఏమో ఇక్కడ వండుతుంటే టేస్ట్ అంత మంచిగేమ్ రాట్లేదు ఆ కట్టెల ఫ్లేవర్ వస్తుంది దాంట్లో ఫుడ్ లోకి తినాలనిపించట్లై తినకపోతే ఎండాకాలం వరకి ఇంగ నీరసం వస్తుంది ఏ పనులు కాలేజీకి కూడా పోలేకుండుండే
ఉమ్ ఎట్లా మరి ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి కొంచెం ఆ అదో ఇదో ఇష్టం చేసుకొని కొంచెం దినాలి ఇప్పుడు ఎండాకాలం తినకపోతే అట్లనే అయితది
అవును తినాలి అస్సలు బాగోట్లేదు ఏమి ఇక మనం ఏం చేయలేము వాళ్ళు మేము కూడా ఊకుండేది కట్టెల పొయ్యి మీద దగ్గర ఏం చేస్తాం మేమైనా అంటారు అడిగినా అంతే
అవున్లే గానీ మనం గుడ ఒకసా అర్థం చేసుకోవాలి వాళ్ళ పరిస్థి గుడ
వాళ్ళు ఇంగ ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేరు ఈప్పుడున్న పరిస్థితిలో
ఊహు అవును ఆ వార్ తగ్గితే ఆ గ్యాస్ రిలీజ్ చేస్తే ఓకే అప్పుడు మంచిగుంటది
సరే మరి బాయ్